హలో
ఆ చెప్పవే
ఉమ్ ఏం చేత్నావే
ఏం చేయట్లేదే ఖాలీ
ఊమ్మ్ ఇంకేంటి మరి కాలేజ్ డేసే నిజంగా వెనక్కి వెళ్ళిపోతే బావుండనిపిత్ంది
అవునవును
ఉమ్మ్ అప్పుడు రోజులో బావుండేవి ఎంచక్క ఇప్పుడు లైఫ్ తెలిసి వత్తంది పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దాని మీద తింటూ అప్పుడు
లైఫ్ తెలుత్తది మనీ వాల్యూ కూడా ప్పుడే తెలుస్తాది మనకి
అవును ఉమ్ మని సర్టేన్ ఏజ్ వచ్చాక అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిపెండ్ అవ్వకూడదు కదా పేరెంట్స్ మీద మరి ఉమ్మ్ అందుకే ఎంత దూరం వచ్చినా ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని వస్తుంటే ఇక్కడేమో జాబ్ బిష్షు లొత్తున్నాయి మనకి ఉమ్మ్
బట్ ఏదో జాబ్ లో సెటిల్ అవ్వాలి
అవును మన క్వాలిఫికేషన్ స్కిల్స్ తగ్గట్టు చూసుకోవాలే బాబు లేకపోతే మనం చదివిన చదువుకే వాల్యూ లేకుండా పోతుంది
ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే స్టడీస్ కి వాల్యూ ఏ లేదే
నిజంగా బీటెక్ చదివినోళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ ఒకే వర్క్ చేయాల్సి వత్తుంది ఏ క్వాలిఫికేషన్
టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇక డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా సేమ్ వర్ సేమ్ సాలరీ ఏమో థౌజండ్ లో తేడా ఉంటది కానీ వన్ థౌజండ్ టూ థౌజండ్ లో అంతే
అలాగే ఉంటాయి అందరికి ఆల్మోస్ట్ అలాగే ఉంటున్నాయి ఉమ్మ్
ఈ సైడ్ కూడా డౌన్ అయింది గా అప్పుడు అది కూడా పెద్దలేదు
అవునుయే వచ్చిన కా నుంచి సాఫ్ట్వేర్ కూడా పడిపోయింది
నాన్ ఐ టీ లోనే ఉన్నాయి గానీ శాలరీలు మంచిగా ఇస్తే బావుంటది బట్ శాలరీలు సరిగా ఈయరుగా
అదే ఏ ఐ ఏ ఐ వచ్చినకా నుంచి సాఫ్ట్వేర్ పడిపోయింది ఐ టి సెక్టర్ మొత్తం అందు అందరూ నాన్ ఐ టీ కి ఇంట్రస్ట్ చూపెట్ నరు ఆ చూపిచ్చడం వల్లన శాలరీలు తక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ అయిపోయారు ఇంక
అవునవును
హ్మ్ ఏమో టెక్నాలజీ పరిగి తూకుల్ ఈ జాబులు మొత్తమేమో కాని పోతున్నాయి బాబు
హ
ఆఓ
ఈ రోజు ఎల్ లేదా నువ్వు
ఆ ఈరోజు వీక్ ఆఫ్ ఏ
ఓకే ఓకే
ఆ రేపు జనరల్గా హాలిడేయా
అవునా రేపు రేపు మేము వెళ్ళాలి
ముహూ
పొద్దున్నే టెంపుల్ కెళ్ళేసి వెళ్ళిపోవాలి
అంతేనా మరి
ఉ
ఇంకేమన్నా చెప్పాలి. ఒక రోజు అయితే అందరం కలిద్దామే చే కలిసి చాలా రోజు అయింది గాని మ్
మ్